నా
ఆ చెప్పు
హలో
ఏంటి ఫోన్ చేసావు
ఏం లేదు ఉరికే చానా డేస్ తర్వాత గుర్తుకొచ్చావని చేశాను
అవునా ఏం చేస్తున్నావు
భోజనాలు చేసారా
లేదు ఇంకా నేను ఈ రోజు ఉపవాసం ఉన్నా
హు హ్మ్ మంచిది మంచిది ఉండాలి ఉపవాసం
ఉమ్ నువు లేవావు
లేదు నాకు రోగం వచ్చింది
ఏను
ఆ రోం తగ్గిసివట్ అట్లా కడుపులో నప్పి తల్లకాయ నొప్ప అయితే ఒక బెల్ళ వేస్తే తగ్గిపోయింది నా రోగం సెంటర్ల్ నిర్వసిస్తు తలాభం
ఆహా
గృహం ముప్పై ఏలైస్స్తతి
ఉమ్ చూపించుకోపోయా మరి
ముప్పై వేలు ఇస్తే చెబతుకుంటాను
ఉమ్ మీరు ఒకంక నేనుందుకు ఇస్తా
ఉమ్ మరి నువ్వే క తిప్తున్నావు చేపించుకపోయావా అని
ఐడియాలు ఇస్తాం గానీ డబ్బులు ఇస్తామా
ఐడియా ను ఇవతలమ్మాకవచ్చ చె
సరేలే
ఆ రేపు ఉగాది పండగ
రేపు కాదు
వెెల్లుండే ఆవత లే లేడి రమ్జ జాన్ పండుగ
శుక్రవారం వచ్చిందా శనివారం వచ్చిందా ఆహా మరేంటి క్యాలెండర్ లో శనివారం అని ఉంది
ఆ
క్యాలెండర్ లో ఎంటి శని వారమనంది
ఏంటి
క్యాలెండర్ లో ఏంటి శనివారం అని ఉంది
ఎన్వైరామెంట్ ఉంది అంతే మ్యాజిక్
ఆహా
ఇంకా ఇది కాకుండా ఇంకా మూడుంటాయి అంతే
కొంచం మెలగా మాట్లాడు ఎందుకు ఆ విధంగా అరుసుకుంటున్నవ్
ఇంటికా ఇంకా మంటెక్
ఆహా ఏంటై మూడు
ఫోన్లు
ఊహు
టాస్కులు టాస్ కులు కులు కులు టాస్కులుకులుకులు టాస్కులు టాస్ కులుకులు కులుకులు
అయిపోయింద భోజనం మా ఊరు మా ఊరు ఎప్పటికి అభివృద్ధి చందుతూనే ఉండిది
మన దేశమే అభివృద్ధి చెందే దేశం చెందిన దేశంగాద్ చెందే దే ఇస
తెగుల్తనే ఉండిది
అందుకని అన్ని ఊళ్ళ అభివృద్ధి చెందుతనేే ఉంటయ్
ఊ
నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యేదాక
ఊహు
నేనైతే అంబికా క్యా కతత కోనే తూ ఆ చంబోల్తే ఎతూ కోనే
ఊ
యుద్ధం జరుగుతుందంట
ఊ ఎక్కడ
నరు ఆయిల్ రేట్లు పెంచేశారు
ఊ గ్యాస్లు కూడా బాగా కరువయిపోయిందిగా
గ్యాస్ లు దొరకట్లా
ఊ
నట్టైపోంది నా ప్లేస్ ల పరిస్థితి ఉ ఊ మీ ఇంట్ల ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నయ్
ఊ
మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు
రెండు ఉన్నయ్
రొండున్నాయా ఒకటిమ్మాయిడి రెండు వేలు వస్తున్నాయి
మరి మాకు అది అమ్మేసుకుంటే
రెండున్నాన్నావుగా
ఒకట మగ నెల కూడా రాదు ఒక సిలిండర్
ఒక గ్యాస్ నెల రాదా
ఆహ
అదేంటి ఎంత తింటావా నువ్వు
ఆ మరి మా తమ్ముడు బాగా తింటాడు ఇంట్లో రకరకాలుగా చేసుకొని తింటా ఉంటాడు మా తమ్ముడు అంత కే అయిపోయిద్ది హ్మ్మ్
అదే హైదరాబాద్ లో అమితే ఐదు వేలు
ఆహ
వాళ్ల నాన్నది మొత్తం
హమ్
పది రోజుల్లో ఐపీఎల్ కూడా స్టార్ట్
ఆ చూస్తావు నువ్వు ఐపిఎల్
ఐపీఎల్ నాలుగ్కదు నేల పడి చూస్తా అమ్ మా కాదు
అహా హ్మ్మ్
బ్యాంక్ పాన్ కార్డ్ ఒపెన్ చేయాలి ఇప్పుడు ఫోన్ మాట్లాడిన తర్వాత
అప్లై చెయ్యి
అప్లై చేయాలి పాన్ కార్డు తర్వాత బ్యాంక్ అకౌంట్ న్ చేయాలి తర్వాత్ ంక ఇంక ఐపిఎల్ వస్తుందిగా ఇగ బిజినెస్ స్టార్ట్ చేయాలి
ఏం బిజినెస్
ఐపీఎల్ కి వెనక జరుగుతా ఉంటాయి
ఆహ్ నీకు కూడా ఉందా ఏంది అలవాటు
ం అలాట్ చేసుకోవాలి టేబుల్స్ టన్ చేయాలంటే
ఉహూ
ఖాళీగ్ కూర్చుంటే ఏమవదు అప్పులు పెరిగిపోతా ఉంటాయి వడ్డీలు పెరిగిపోతా ఉంటాయి.
ఆ
నీకా మీలాగనా
అవునవును చూస్తానే ఉన్నాగా రోజు ఉ
ఎటు చచ్చిపోయిన తర్వాత పొడుకోవడమేగా
హ్మ హ్మ
అందుకని ఇప్పుడు పని చేస్తూ ఉండాలి
హ్మ అంతే అయినయా భోజనాలు భోజనాలైనయా
వినిపిట్లే
హలో
ఆ
భోజనాలు అయినాయా
భోజనాల ఎప్పుడో అయిపోయినాయి ఇప్పుడు దాకా ఇ తొందరగా తినేస్తాం
హ్మ హ్మ ఏం తిన్నావ్
నువ్వ ఏం తిన్నాం భోజనాలల్లో మటన్ బిర్యానీ తిన్నా
ఉహూ నిన్న రాత్రి నేను మట్ మట్టన్ బిర్యానీ తన్నా
ఆ
నిన్న రాత్రి నేన కూడా మటన్ బిర్యానీ
హ్మ హ్మ నిన్న రాత్రి మేం కూడా తిన్నాం
ఆహా
అ
హ్మ ఆ ఫోన్ ఆను బట్లా ఎంత సేపు ఉంది ఇంకా
హ్మ ఇంకా ఆరు నిమిష తలో ఇరవై సెకండ్లు అయింది ఇంకో నాలుగు నిమిషలు ఉంది
హ్మ
మూడు నిమిషాల నలభై సెకండ్లు ఉంది
హ్మ
ఇది సంగతి నా ఫోన్ ఫుల్ అయిపోయిందంట ఇదేమో మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి
హ్మ
క్లియర్ చెయాలి నైన్ పాయింట్ వన్ జిబి సిస్టమ్ తీసుకున్ సిస్టమ్
హుహు ఏమున్నాయా నీ ఫోన్ లో ఫుల్ అయిపోడానికి
ఆ
ఏమున్నాయ అని అసలు ఫోన్లో ఫిల్ అయిపోవడానికి అంటున్నా
గేమ్లా ఫ్రీ ఫైర్ ఉంది చాలా ఉన్నాయి తీసేయాలి దీంట్లో నుంచి
ఆ తీసే నువేట్లో వాడవుగా
హ ఆడితే పోయిది పయికి
ఆ ఇక తీసేసారు
ఉ హు ఒక్క నిమిషం అండి ఇంకో మూడు నిమిషాల యాభై సెకండ్లు ఉన్నాయి
అ
ఉద్యోగాలు దొరుకుతున్నాయా మీ కాలేజీలో
లేదు ఏం రాట్ల ఇక్కడ
రాట్లేదా
ఉహుమ్
మన్న ఎ లా
ఏమో ఏమర్థంకావట్లా
నువ్వే ఏదో గయయితే ఆజస గయవా
లేధు లేధు ఎవనకి
రాదా
ఆహ
ఏో నీకు
ఏం లేదు తినడం పడుకోవడం
తింటాం వచ్చా
వచ్చు బాగా
తెలుసులే మాకు ఎలా తింటావు ఈ అవ్వట్లేదురా బాబా బాబోయ్
ఆ కదా సోదిలా ఉంది
ఎక్కలైలే ఎక్కలైలే ఎక్కలైలే ఈగా ఎంతసేపు రా ఎంత సేపు రా
ఓయ్
అవట్లేదు
ఎం కాదులే
హు
అ
ఇంకో ఒక నిమిషము ముప్పై సెకండ్లు దాకా అవుంది
మీ పండకి మీరేం వండుకుంటున్నారు
ఏంటి
మీ పండకి మీరేం వండుకుంటున్నారు
మేం మటన్ ఏ ఎప్పుడు ప్రతిసారి మటన్ మటన్
ఆహ నాక్కూడా పంపియండి మరి
ఏమ్ మీరు చేసుకున్నారు కద తినలగా మీరు
హలో
మ్మ్
తినాయ్
మీరు పొట్టేలు కోస్తారా గొటు
మేము అది కోసేది బక్రీద్ కదా రంజాన్ కి ఎందుకు
అవ్ మాల్ల మా అన్న వచ్చిండ అవును తెలుసా లేదా అని చెప్పాన అది టాస్ పార్ టాస్ పారు ఇంకో ముప్పై సెకండ్ల దాకా ఉంది
ఏం అర్ధం కాలేదు
ఇంకా ముఫై సెక్ మూడ్ అప్ ఉంది
వస్తున్నా
మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తా మరి
ఆ ఎవరు
మీ అమ్మగారు అ
హలో
అయిపోయి వచ్చింది పది
వినిపిస్తుంద్ర
ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సరే ఉండు ఉంటాను